పిల్లలకేమైనా నేర్పిస్తున్నారా డ్యాన్స్, సింగింగ్స్ అట్
ఆహా ఇప్పుడైతే ఏం లేదు. ఇ సమ్మర్ లో ప్లాన్ జేయాలి. షెటిల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మాయికి. సో షటిల్ మీద ఫోకస్ చే పెద్దమనీ
ఆ హా అంటే డ్యాన్సు అట్లా సింగింగ్ అట్ట కానీ ఏదైనా
ఆ ఇ ప్లే గేమ్స్ పరంగా వెళ్ దమన్ చెప్పి
ఆహా గేమ్స్ పరంగా వెళ్తారా గేమ్స్ పరంగా వెళ్తే కొంచం జాబ్స్ కూడా తొందరగాస్తే అంటారు కదా
ఆ అదైతే నాకు తెలీదు బట్ మా అమ్మాయికి అయితే షటిల్ ఆ ఇంట్రెస్ట్ బాగా షటిల్ అంటే ఇంట్రెస్ట్ో అందుకని చెప్పి ఇంకా దాని మీద చేపిద్దాము అని చెప్పి
అమ్మాయిళ కూడా డ్యాన్సులు
హ
సాంగస్ వస్తె టీవీ అ తే పాటల్ వస్తాయి ఆల్ ఇగ ఇ సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తేనే ఉంటారు కొంచెం డ్యాన్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు మా వాళ్ళకు నేర్పించానే డ్యాన్సు
వేస్తారు ఏదన్నా స్కూల్లో స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగిన ఇప్పుడు వే వేస్తారు వేస్తారు పెయింటింగ్ మా పెద్దమ్మా! బాగేస్తుంది
అవునా ఏమైన్నా ఫ్రైజ్లు అట్లా ఏమైన్నా కాంపిటీషన్ కే ళ్ళిందా
అంత పార్టిసిపేట్ అయితే చేయలేదు ఇంట్లో చెస్
ఓహో మామూలుగా మీరేమన్నాఏస్తారా మరి మీరు ఏమన్నా డ్యాన్సు సింగింగ్ ఏం లేదా అయ్యో పెయింటింగ్ ఏదైనా